హలో
హలో హలో
హలో వినపడుతుందా అండి.
ఆ ఎం మీ వాయిస్ చిన్నగా వస్తుందండి.
వాయిస్ క్లియర్గా రావట్లేదా?
ఆ
అవునా ఇప్పుడస్తుందా అండి.
ఆ వినబడుతుందండి. ఏం చేత్తార్రు?
మేమా అండి ఫోన్ మాట్లాడుతున్నా అండి.
ఆ ఏమేమి, ఏమేమిస్తారు మార్నింగ్ నుండి.
మార్నింగ్
మార్నింగ్ నుండి ఏం చేశినారండి?
లేచా, బ్రష్ చేసా, రాగంజి తాగా. ఇంక ఇప్పుడు మొబైల్ చూస్తున్నా అండి. మీరేం చేసారు?
మేం గూడ అదే చేసినామండి తిన్నం, టిఫిన్ చేశినాం.
అవునా మీరు రీసెంట్గా ఏమైనా ముూవీ చూసారా అండి?
ఆ ఒకటి పెద్ది మూవీ చూసానండి.
అవునా ఎలా ఉందండి మూవీ?
పర్లేదు బానే ఉంది.
అవునా మీకు నచ్చిందా?
నచ్చిందా అంటే, కొంచం యావరేజ్ బానే ఉంది.
అవునా ఎంటర్టైనింగా ఉందా బాగా, ఎంజాయ్ చేసార?
ఆ, మేమేమి మూవీకి వెళ్ళలేదండి
ఓకే మొబైల్ లో చూసారా
ఆ మొబైల్లోనే చూసినాము ఇంగా మళ్ళీ థియేటర్ కి వెళ్ళడం
ఖర్చు
ఆ ముందే టికెట్ ప్రైసెస్ హండ్రెడ్ అలా ఉండేవి కదా
అవునా స్టోరీ ఎలా ఉందండి చెప్పండి స్టోరీ
స్టోరి ఆ స్టోరీ ఒక క్రికెటర్ లైఫ్ ఒక గ్రామానికి సంబంధించింది అండి
ఓకే గ్రామం కి సంబంధించిన మూవీ
ఆ అది వాళ్ళ ఊరు కి నేమ్ అనేది ఐడెంటిటీ లేకొయింటదండి అందు
కేవలం ఊరికి పేరు తీసుకురావడానికి చేసా
హీరో అనేది అనేది ఇంగా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళని వాళ్ళ ఊరు గుర్తింపు తీసుకురావడానికి ట్రై చేశారు
స్టార్టింగ్ ఎలా ఉంటాదండి మూవీ
స్టార్టింగ్ లో వాడు క్రికెటర్ అందులో క్రికెట్ బాగా ఆడతాడు
అవునా అయి వేరే స్పోర్ట్స్ కూడా ఆడతాడని విన్నాను హీరో
వేరే స్పోర్ట్స్ అంటే క్రికెట్ బాగా ఆడతారు అందులో వాడ్ తర్వాత కుచ్చేసి మళ్ళీ కుస్తీ పోటీలో కుస్తీ పోటీల్లో కూడ అడ
కుస్తీ పోటీ అవునా అన్నిట్లో బాగా పర్ఫెక్ట్ గా ఉన్నట్టున్నాడు హీరో క్యారెక్టర్
ఆ బాగపెట్టినారు
అవునా యాక్టింగ్ ఎలా ఉందండి హీరో యాక్టింగ్
హీరో యాక్టింగ్ చాలా బాగుంది చూసారా మీరు
నేను ఇంకా చూడలేదండి స్టోరీ తెలుసుకుందామని అనుకుంటున్నాను
అవునా
ఆహహ స్టోరీ బాగుందని విన్నాను నేను కూడ యాక్టింగ్ కూడా చాలా బాగ బాగుందంట రామ్ చరణ్ ది
రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది ఓకే
బాగుందా అండి
ఆ హీరోయిన్ పాత్ర అంతగా ఏం లేదండి
అవునా దే జగపతి బాబు కూడా చూసారంట కదా అండి
ఆయనది కూడా బాగుంది ఏమంటే ఆయనది కూడా కొద్దిసేపే పెట్టినారు మూవీలోన అదే ఆ ఆయన కూడా అంతే వాళ్ళ ఉ వాళ్ళ ఊరికి గుర్తింపు రావల్ల అని పోరాడుతారు ఇంకా జగపతి బాబు కూడా అంతే
ఇత్తార
ఆ చనిపోతాడు లాస్ట్ కి చాలా రయ్యి వస్తాడు తర్వాత వాడుని చూసే రామ్ చరణ్ ఇన్ స్పెయిర్ అయితాడు
అవునా వల్ల ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ చాలా బాగున్నట్టుంది మూవీలో
ఆ వాళ్ళు చనిపోయింది చూసి ఇన్స్పైర్ అయ్యి ఎలాగైనా వాళ్ళ ఊరికి గుర్తింపు తీసుకరావలని రామ్ చరణ్ ఇంకా స్పోర్ట్స్ ని ఎంచుకుంటాడు
మంచి మెసేజ్ ఉన్నట్టుంది మూవీ నుండి
ఏం ఫైట్ చేస్తే ఏం రాదు ఏదో ఒకటి సాధించి గుర్తింపు తీసుకరావాల అనుకుంటాడు
అవునా చాలా బాగుంది మూవీ స్టోరీ యాక్టింగ్ కూడా చాలా బాగుందండి. విన్నాను ఇంకా దట్ క్యారెక్టర్స్ ఇంకా ఏమున్నాయి ఇంకా చాలు
అదర్ క్యారెక్టర్స్ జగపతి బాబుది రామ్ చరణ్ దే మెయిన్ బాగుండేది
అవునా హీరోయిన్ పాత్ర ఏముంది
హీరో ని పెద్దగా ఏం తీయలేదు డైరెక్టర్
ఆవున ఎన్ని నిమిషాలు ఉంది ఆమె
ఆ మాకు ఇచ్చింటే ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చిండడేమో అంతే మూవీ మొత్తం వచ్చేసి
అవునా మోస్ట్లీ సాంగ్స్ లోనే ఉంటదేమే గా
ఆ మోస్ట్లీ సాంగ్స్ లోనే పెట్టినాడు డైరెక్టర్ ఉ ఏం పెట్టలేదు పెద్దగా ఆమెకి జస్ట్ ఒక కలెక్షన్ రావాలని పెట్టింటున్నాడు.
అవునా మరి ఆమె యాక్టింగ్ ఎలా ఉందండి హీరోయిన్ యాక్టింగ్
ఆ జాన్వీ కపూర్ది బానే ఉంది. బాలీవుడ్ యాక్టర్ ఏదొ ఒక డైరెక్టర్ ఆ డైరెక్టర్డ్ అంటే నా యూత్ ని అట్రాక్ట్ చేయనికే పెట్టినాడుమెను అంతే
అవునండి అవును అలానే కనిపిస్తున్నట్టుంది.
ఆ మళ్ళీ లేకపోతే యూత్ నుంచి కలెక్షన్ రాదు కదా డైరెక్టర్స్ కి
అవునండి. అదే ఆమె కూడా ఆడియన్స్ ఉహ్ తీసుకురావాలి కదా థియేటర్ కి
ఆ ఎందుకు ఆలాగా
అంటే ఆమెకు నార్త్ లో ఆడియన్స్ ఎక్కువ మనకి సౌత్ లో ఎక్కువ సో ఓల్డ్ ఇండియాని సినిమాకి తీసుకురావాలని అలా చేసి తీసుకున్నారే మేని క్యాష్
అంటే నార్త్ సైడ్ వాళ్ళని అట్రాక్ట్ చేయడానీక
యా నార్త్ సైడ్ ఆడియన్స్ కూడా రావాలి కదా కలెక్షన్స్ రావాలంటే మూవీకి
ఆ అందుకు సౌత్ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకోలేదేమో
ఆ హ్ మరి సినిమాలో ఆమె ప్రెసిడెంట్ కూతురని విన్నాను అవునా అండి
ఆ సర్పంచ్
సర్పంచ్ ఓకే ఊర్లో సర్పంచ్ కూతురు
సర్పంచ్ కుతురు అని
అవునా ఎండింగ్ ఎలా ఉందండి మూవీ క్లైమాక్స్
మూవీ క్లైమాక్స్ అయితే హిట్ కొటిందండి బాగా ఉంది.
అవునా రామ్ చరణ్ కి ఆ రామ్ చరణ్ పోషించిన పాత్ర లో వాళ్ళ అమ్మ లేదా అండి తనకు
ఆ ఉంది మూవీలో మదర్ ఉంది
అవునా ఎవరండి యాక్ట్ చేసింది మదరు
ఆమె పేరు నాకు తెల్దు కాని మదర్ కారెక్టర్ ఉంది ఫాదర్ కారెక్ క్టర్ లేదు సూర్య అనేది ఒక పర్సన్ అండి అంతే
అవున్ అంటే మదర్ ఉన్నారు
మదర్ ఉన్నారు ఫాదర్ లేడు
చనిపోతారు మధ్యలో
ఏమో అని ఫాదరు ఫాదర్ న్ మెన్షన్ చేయ్లేదు అక్కడ
అంటే జగపతి బాబు ఏమవుతారు?
జగపతి బాబు ఫాదరేం లేద్ డు వాడు హీరో నేమ్ తో పిలుస్తాడు సూర్యని మెన్షన్ చేస్తుంటాడు అన్
అంటే ఒకే వాళ్ళ రిలేషన్షిప్ మనకి తెలీదు చెప్పలే
వాళ్ళది జస్ట్ కేం చెప్పలేదు అందులో
ఏ అవునా?
ఆ జస్టు ఊరి ఊరి గుర్తింపు తీసుకురావడానికి జగపతి బాబు
ఇద్దరు పోరాటం చేస్తారు
ఆ ఎన్ రోజుల్ ఆఫీసుల్ చుట్టూ తిరుగుతుంటాడు జగపతి బాబు అందులోన
అవునా ఏం చేస్తారండి జగపతి బాబు ప్రొఫెషన్ ఏంటి ఆ మూవీలో
ఆ ప్రొఫెషన్ ఏం లేదు అదే ఇట్లా వాళ్ళ ఊరికి ఐడెంటిటీ లేదని పప్పు వాళ్ళు వలస వెళ్ళి వలస వెళ్ళి చూస్ పని చేసుకుంటుంటారు వేరే ఊరు వాళ్ళు వీల్లని ఎగతాళి చేస్ ఉంటారు
ఒ వెనకబడిన ఊర్లాగుంది
ఆ వాళ్ళని స్లేవ్స్ లాగా చూస్తారు
కే మారుమూల గ్రామం నుంచి వచ్చి
ఆ వాళ్ళ ఊరికి గుర్తింపు లేదని చులకన గా చూస్తుంటారు ఆ ఊరు వాళ్ళు
హో సో సినిమా ఇంత స్టోరీ బానే ఉంది అవును ఆ హీరో మదర్ వాల్ల యాక్ తను ఎక్ ఎక్కడ ఏ మూవీలో యాక్ట్ చేశారండి?
ఆవిడ్ని నేను ఇంతవరకు చూడ్లేదు ఏమో పెద్దగా ఐడియా లేదు ఆమె గురించి నా గూడా
అవునా కొత్త యాక్టరా అండి ఆమె
ఏంటండి?
కొత్త ఆక్టర్ నూ యాక్టరా?
అనుకుంటా నేనైతే అంతగా చూడలేదు ఆమెని జగపతి బాబు ఇంగ జాన్ కపురు పెద్ది వీల్ల ముగ్గరు క్యారెక్టర్స్ ఇంకా ఆయన ఒకడుంటాడు కుస్తీ కుస్తీ ప్లే ఆ కుస్తీ కోచ్ ఉంటాడు ఆయనది బాగా హైలైట్ చేసినారు
ఓకే
హ ఆయన వల్ల రామ్ చరణ్ బావ ఇన్స్పైర్ అయితాడు అందులో
హూ సినిమాలో ఏమైనా ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయా అండి
సినిమాలో ఫ్లాష్ బ్లాక్స్ అంటే అ స్టోరీ స్టార్టింగ్ నుంచి ఫ్లాష్ బ్యాకే అండి మొత్తము వచ్చేసి
మూవీ మొత్తం ఫ్లాష్ బ్యాకే
మూవీలో కామెడీ ఏమైనా ఉందా అండి బాగ
కామెడీ అంటూ ఏం లేదండి
అవున
అ కామెడీ ఏం పెట్టలేదు
కామెడీ జెండర్ కాదేమో అందుకే పెట్టలేదనుకుంట
అ లే అందులో ఏం కామెడీ లేదండి మూవీ లో అంతా నా ఊరి కోసం పోయి యుద్ధం చేయడమే ఉంటది
ఓ సాంగ్స్ బావున్నాయండి
సాంగ్స్ వి విన్లేదా మీరు
అ విన్నామండి అంటే బాగ్రౌండ్ మ్యూజిక్ కానీ అట్లా బాగున్నాయా అండి అన్ని
అ బావునై
నేను కొన్ని సాంగ్స్ విన్నాను చాలా బాగునై డైరెక్టర్ కూడా చాలా ఫేమస్ డైరెక్టర్ కదా ఇండియాలోనే ఫేమస్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్
అ బావుంది
ఉమ్ బాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇచ్చింటారు
అవును చాలా బాగా ఇచ్చినాడు థియేటర్కి వెళ్తే బాగా తెలుస్ మనకి ఇంగ మొబైల్ ల చూసిన కూడా
అ థియేటర్ లో బాగా ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు అ సౌండ్ క్వాలిటీ అండ్ విజన్స్ విజువల్స్
అ థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే మూవీ జస్ట్ ఏందంటే టే మనకి మనం వెళ్ళలేనప్పుడు ఏం చేస్తాం అండి మొబైల్ లోనే చూస్తాం
అ అదేలేండి ఇంక మనం వెళ్ళలేని పరిస్థితుల్లో ఏం చేయగలం ఇంక మొబైల్ లోనే చూడాలి